ఆ చెప్పక్క
ఉ ఎంచేస్తున్నావ్
ఏం కాలి నామ్ కే వాస్తే తిన్నా బిందాస్ లైఫ్
అంతే
యస్ బిందాస్ అంటే బిందాస్ మాది ఈ రోజ్జు మటన్
ఉ
షాపింగ్ కి ఏమన్నా పోయినావా ఈ మధ్యలో
ఏమోలే నేనే ఉట్కున్నా మూడ్ డ్రెస్లు ంట
బుక్ చేసుకున్నావా ఆడ లేదంటే షాపింగా
మెటీరియల్ కొనుక్కున్నాం
ఓ మెటీరియల్సా
ఆ మూడు మూడు ఉతుక్కున్నాం నేను మాకుయాల్సి
ఆహా కుట్టిచు కోవాలిగా కుట్సుకున్న మా ఎంత ఎక్కువ కాదు మనీ
ఆ
పైసలు ఎక్కువ కావు
మేము కుట్టుకున్నాం
మీరు కొట్టు కుర్రా ఓ
ఆ మెటీరియల్ కొనుకొని కుట్టుకున్నాం నేను మా అక్క వచ్చా అదొకటి వచ్చు ఏదిదో ఒకటి ఏసుకొని కోయ వచ్చిన గుడి కోయనాము ఈ రోజు మళ్ళా పెత్త మైసమ్మ గుడికి
ఓ
హ్మ్ నేను మా అన్న మా తమ్ముడు ఒక పిల్లి ఉంటది ఒక పాప ఆ మేము అందరం కలిసి చూడు ఆమెనే కదా గుడికి పోదాం గుడికి పోదాం అని
అవును సండే సండే పోవచ్చా ఏ ఏ డేలు పోతారు
ఆ నార్మల్ గా ఇష్టం లేదు మా విలేజ్ లో గుడికి కట్ట మైసమ్మ టెంపుల్ మంచిగా ఉంటాది ఆడికొస్తే ప్రశాంతంగా పోయి వచ్చినాను వచ్చాక తిన్నా తిన్నాక గాడికిపోయొచ్చానా వాళ్ళింటికి యాడికి పోయి వచ్చి ఇంకా మల్ల
ఉమ్మ్
పోను
ఏమైంది అక్క
ఏంది
ఏమైంది పక్కన సౌండ్ వస్తుందా
మా అక్క
నన్న కాదు
ఆ హా నారాయణ శ్రీ ఓం నారాయణ ఉ మా సైడ్ నిన్న ఫుల్ వర్షం వచ్చి చెట్లన్నీ కూలిపోయినాయి
ఆ హా
ఆ
నైటు గాలికి మస్తు చలి పట్టింది
అవును నిన్న సలీ పెట్టింది.
ఉమ్ చాలా తువాలు మేసిపోలే.
మేము ఎసుకున్నాము.
మేము ఎసుకున్నాం, మధ్యలో బంద్ చేసినాం సలీపేట్టింది అనీ.
బెడ్ షీట్ కప్పుకొని పండుకున్నాం ఫ్యాన్ ఎసుకొని. ఫ్యాన్ లేకపోతే నిద్రవరాదు.
నేను కప్పుకున్నామ్, దొబ్బ దోబ్ దొబ్బ చద్దర్ కప్పుకున్నాం.
ఆహా
ఉమ్
ఏంటి ఏటెటి ఏముంది మా మమ్మీ సినిమా జుస్తుంది, మా తమ్ముడు ఆడుకుంటానికి పోయిండు.
ఆ
నేనేమో ఫోన్ జుస్తున్నా.
ఉమ్
అట్లా అన్నమాట. మా డాడీ ఏమో ఈరోజు పార్టీ చేసుకుంటూర్రు వాళ్ళు.
ఉహు
అట్లా
ఉమ్
ఉమ్మ్
మా వొళ్ళు ఐతే అందరూ ఉరికిన్రూ.
ఓ నైస్.
మా పెద్దమ్మ, మా తమ్ముడు మా ఒక తమ్ముడు, మా పెద్దమ్మ అలిద్దరు కట్టే గోడ్ బయట.
ఉమ్
ఇగ అందరు ఫోన్లే.
ఇగా ఫోన్లు ఉన్నంక ఫోన్లే, ఎన్ ఫోన్లు జుస్తాం ఇంగేమ్ జుస్తాంలే. అంతే. ఈ రోజు ఉబ్బరిస్తుంది, మా సైడ్ అయితే.
అమ్మో మాకు మస్తు గాలి ఓస్తుంది పొద్దుటినుంచి కొంచెం ఎండ గుడా, అసలు ఎండ ఎక్కువో కొట్టనే కోడ్తలేదు.
ఈ రోజు గోడ్త్ తుంది మామలుగా గొడుతుంది ఇందాక నుంచి ఎండ, మళ్ళ వస్తదేమో మేబి వర్షం.
ఉహుమ్ ఎండ ఎక్కువ గొడ్తలేదు. కోడ్తే పొట్టు, పోట్టు గొట్టాలే. ఫిఫ్టీన్ ఇన్ ఈ మంత్. ఓహో ఈ మంత్ ఫిఫ్టీన్ నుంచి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ వరకు వర్షాలే అంటా.
అవునా.
ఆ మా అక్క అన్నది, ముస్రు వేస్తాదేమో మన్నది.
ఉహుమ్ అయిన రేపు అమావాస అంట కదా అమావాస్య.
ఆ అవును.
ఉమ్మ్
ఈరోజే స్టార్ట్ అయిపోయింది. రేపు మధ్యాహ్నం పోతాది అంట, అయ్యింది ఆల్రెడీ.
ఆ
అయ్యింది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ
ఓ అవునా
డామ్ టువల్ కో ఏమో పోతాదంట పొద్దున మాట్లాడుకుర్రు
నీ వాయిస్ సరిగ్గా వస్తలేదు
వినిపిస్తోందా
ఇప్ ఒక్కొక్కసారి స్టక్ అయితుంది
ఉమ్ నెట్ ప్రాబ్లం కావచ్చు
నెట్ ప్రాబ్లమా
ఉమ్
ఉ అంతమంది వైఫై వాడుతున్నారు అందుకనే
ఉమ్ ఏ అదే మన్ననో ఆడుకోవచ్చుగా
ఆ ఎక్కువ మంది వాడితే రాదు కదా సరిగ్గా వైఫై అర్ధంగాలా అక్క
వెదర్ వెదర్ వల్ల కూడా రాదు ఒక్కొక్కసారి
మధ్యలో మధ్యలో కట్ అయితుంది హలో
హలో
ఆ అక్క చెప్పు
వినిపిస్తుందా
సగం సగం వినిపిస్తుంది
ఇప్పుడు వినిపిస్తుందా
అది ఏసిక్ అయినట్టు కనిపిస్తుంది
నీది కూడా అట్లనే వస్తుంది మరి
ఇంకా ఏమో లే నా సైడ్ కూడా ఏముందో సిగ్నల్
ఆ ఇప్పుడు
ఆ ఓకే
ఉమ్
ఉమ్ చెప్పింగా మరి ఇంకా
మీ మమ్మీ ఏమో మూవి చూస్తుంది ఉహూ చానల్సా
ఆ
ఏ చానల్ చూస్తుంది
ఏమో అక్క మరి ఏ ఛానల్లో వస్తుందో జెమినిలో వస్తుంది అనుకుంటా
ఆహా
ఉమ్ మా ఇంట్లో వైఫై ఏం లేదు
ఆహా
వన్ ఇయర్ కి కడతాం అది
ఆహా
అట్ల
ఉమ్
వైఫై అయితే మళ్ళ సీరియల్స్ రావుగా
వస్తాయ్ చానల్స్ చానల్స్ ఏ అది అదే కదా మా అట్నే ఉంటది మా మా మా పెద్ద అమ్మాయి సాయంత్రం కాగా ఛానల్లు పెట్మంటారు
అవునా
ఆ పె దాంట్లోనే వస్తాయి అడి వైఫై లోనే వస్తాయి ఛానల్స్ వస్తాయి ప్లస్ అన్నీ అస్టారు అన్ని
ఆహ మరి ఆంగ్ స్టార్లో చూడాల్సి వస్తది అనుకుంటా కదా
లేదు జియో ఛానల్స్ వస్తాయి జియో ఫైబర్ ఏపిస్తే జియో ఛానల్ వస్తాయి ఇట్టొల్లేపిచ్చుకుంటే ఎయిర్టెల్ చానల్స్ వస్తాయి
ఆహా
ఆ
ఓకే అట్లనా
మ మొన్ననే మార్చి చెప్పినగా జయో ఫైబర్ ఏపిచ్చుకున్నా
హు హ్మ్మ్
మాకు అవి వస్తాయి ఇవివీ వస్తాయి జియో చానల్స్ పెట్టుకొని చూస్తాం
జియో ఛానల్స్ అంటే ఇప్పుడు మా
ఆ అవి అవి ఆ అది ఆ జీ తెలుగు జి సినిమా మా మూవీస్ అవన్నీ ఇగ ఛానల్ మార్ తెల్ టీవి న్యూస్ అవన్నీ వస్తాయ్
జియో పెట్టించుకుంటానా
ఆ ఎయిర్టెల్ లో కూడా అంతే ఐటల్లో కూడ ఛానల్స్ వస్తాయి అవన్నీ
ఓహో
అ
ఓ
వైపాయిలోనే ఉంటాయి ఆప్షన్
అవునా
నీమ్స్ ఇంకా
ఏముంది అక్క ఏం లేదు బోరు కొడుతుంది
మస్తు కొడుతుంది ఇవి అయితే అస్సలు ఉండబుద్ధి అయితలేదు ఇంట్లా
తానం
చుట్టాలు వచ్చేర్రు కాబట్టి అట్లా అట్లా గడిచిపోతున్నాయి రోజులు
అవునా మీకు బా మీ ఇంటికి బాగా వస్తారు అంటుంది చట్టాలు
మా ఇంటికి నువ్వు మే మేముండుడే తక్కువ అసలు ఒక ఒకక్కసారి కూడా మేం మ అట్లా ఫ్యామిలీ ఒక్కటి ము ఉండది రెండు రోజులకొకసారి మూడు రోజుల రోజుల ఒకసారి వస్తూనే ఉంటారు ఓవోలోఒకలు
అవునా
ప్రదీప్
ఓహో మీ డాడీ వాళ్ళ సైడ్ పోరా మీరు
పోతం వస్తారు వాళ్లు కూడా
ఉహు
అంత తెచ్చి ఉండమ అన్నమాట
ఉహు
వాళ్ళతో ఒసారు మామిసడ అయితే మస్త్ అనిపిస్తుంది
ఉహు
ఉ
ఇంకా మరి ఏం కుర మరి మీది
మాది మటన్ చికెన్ ఎగ్స్ బంగారన్నం
ఉహు
ఉషప్
ఉహు
మా అక్కని బిర్యానీ చెయ్యమంటే చేయలేదు చికెన్ మటన్ తెచ్చిరు మొన్న చికెన్ తెస్తే గుడ్డు ఫ్రై వస్తుంది
ఆహా
ఆవు మస్తు ఉన్నాయి ఫ్రిజ్ల
ఉహు సరేలే అక్క మరి
ఉ
సరేలే మరి
ఆ సరే సరే
ఆ